అ
హలో
ఆ చెప్పురా హలో
ఆ ఏం చేస్తున్నావురా
ఎమ్లే ఖాళీ కూర్చున్న అంతే తిన్నవా
అప్పుడే ఇది అల్లనేరేడు పండ్లు వస్తే తీసుకున్న మమ్మీ తింటుంది
ఆహా మేము గా మొన్న కొనుక్కొని ఉండే కొను కొనుకొని దిన్నాము
ఏం తినద్దాయే నేను ఇప్పుడు ఏది తిన్న సర్దే అయితది ఒక్కటే గతి
హ
మళ్ళ ఎప్పటికి దొరికాయి కదా ఇవి
ఏ అవి కొన్ని తిన అ అంత ఏటట్టనో అయితది నోరంతా
నేను ఎన్నైనా తింటా
అవున నాకి ఎందొ రా కొన్ని దినంగానే అంత ఇట్లా గొంతుల అంత ఎట్ ఎట్లా ఎట్లా అయిపోతది నాకు
నా నాకు బాగా ఇష్టం మస్తు తింటా నాకు మామిడి పండ్లు హీట్ అయితయి బాగా ఎండాకాలం అస్సలే పడేయి ఎందుకో ఏమో కాయలే తింటా
ఆ
యా ఇబ్బేదింటా బా
ఊ
ఊ
ఏ మమ్మీ ఫోన్ చేసింది చేసి ఇంగ మాటాడింది దాంట్లో గ్యాప్ ల మా ఏజ్ ఒక ఆమె మా ఊర్లా లా పెళ్లి సంబంధం అయ్యింది ఫిక్స్ అయ్యింది అని అప్పుడే చెప్తుంది ఆ అవునా ఉమ్ సరే అని నేను ఇట్లా అబ్బాయి ట్లా చేస్తాడట ఇది చేస్తాడట సాఫ్ట్వేర్ అహా అవునా సరే
ఇవ్వన్నీ చేసుకున్నాయి సాఫ్ట్వేర్ అబ్బాయిలను చూసుకోవద్దు
అదే అంటుర్రుగా బయట సాఫ్ట్వేర్ అబ్బాయిలు సాఫ్ట్వేర్ అమ్మాయిలు
హెల్త్ పరంగా మంచిగ ఉండదు వాళ్ళకి మళ్ళా ఇప్ ప్పుడు స్ట్రెస్ మీద ఉంటారు ఏం చేస్తారు ఏం ఉందని ఉమ్
మళ్ళీ సంథింగ్ సంథింగ్ కేసెస్ కూడా అయితున్నాయట అయి బాగా తెలుసు తున్నాయి బయిట ఊ
అట్ల ఎంత సేపు ఇగ నన్నే వచ్చింది కదా టైం అయ్యింది ఇగ సమంధం కలుపుకునే టైం ఉంది లేదనేది కల్పిచ్చి ఇచ్చి ఫోన్ పెట్టిచ్చినా ఊహూ
ఏం అంటున్నవ్ రా
అన్నయ్య ఇప్పుడేం
ఆ
త అయ్యింది ఇగ కలుపుకోని దినేంత టైం లేదుగా త్రీ అయ్యింది కదా ఎగ్జామ్ లో మీ అన్ అన్నం కలిపి స్పూన్ పెట్టి ఇచ్చినా నేను
ఆహా ఇప్పడి దాక నా ఊ
మట్ల
హ
పడుకుందా పాపం మళ్ళా ఇం ఇస్సుంది ఆడుకుంటుందా
పడుకున్నా
పడుకుందా
నిద్రకు వస్తే అట్టనే ఏస్తదిరా
ఊ
మంచు బట్టనియ్యదు
ఊ
మళ్ళ పక్కన నేను ఉండాలి తొట్టల ఏస్తే ఉత్తది ఊ
గుర్తుబడుతుందా నిన్ను మం
ఓ య ఇప్పుడు మా మమ్మీని కూడా గుర్తు పడుతుంది
అమ్మమ్మా పడుతారు గుర్తు పడుతరు కొం
మ్ మ్ ఇంకా
అంటది ఇగ అత్త అంటది మామ అంటది పది రోజలు అయితే మెల్లగా మెల్లగా ముచ్చట పెడుతుంది కదా మ్ మ్ అంటుంది ఏం సౌండ్ వినబడ్డ మళ్ళీ మ్ మ్ అంటుంది కదా
ట్టితళ్ళి అనంగానే మ్ అంటది మొత్తమన్ని అప్పుడే తెలుసు ఆమెకైతె మ్
షార్పు స్మార్ట్ స్మార్ట్ కిడ్ అయితదేమో
ఇప్పుడంత
ఆ గదే గదె ఇప్పుడు అ ఆల్ఫాకి బీటానా అల్ఫా కిందికి వస్తద
మే ఆఫ్లస్న బీటా అనుకుంటాం
బీటా అనుకుంటా అ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి బీటా టూ తౌసండ్ ఫిఫ్టీన్ ది అ అల్ఫా
మ్
స జెన్సీ వాళ్ళే ఓ రకంగా ఉన్నారు ఈ ఆల్ఫా బీటా ఇగ డేంజర్ పిల్లలు ఏమే ఎది ఏదేమైనా ఫోన్ అయితే అలవాటు చేయకురా
చె అసలే చెయ్య
అస్సలు ఫోను ఫోన్ చూసుకుంటనే తిం ట వద్దు కాలంటే టీవీ చూసుకుంటతినా మను టీవీ చూసుకుంట అలవాటు చెప్పియి ఆ
టివి కూడా బంజేయాలె
ఎక్కువ కాదు చిన్నగున్నప్పుడు అంతే కొందరు ఫోన్స్ ఇస్ సరు చిన్నగున్నప్పుడు తినాలని మమ్మీ గిట్ల వాళ్ళు వీళ్ళ మమ్మిలు ఫోన్లు ఇచ్చి తినబెడుతారు అది చేపిపోయొద్దు ఇట్లా టీవీ సైడ్ చూపిచ్ కుంటనో చెట్ల సైడ్ చుపి అట్లనే వేయాలి మా్యాక్సిమం
ఎట్లున్నర్ర
అబ్బా ఏడా ఏ పెళ్ళిళ్ళళ్ళకు పో ఏడికి పో పిల్లల చేతుల ఫోన్లు అస్సలు అ ఫోన్లు లేంది అబ్బా జీవితమే లేదన్నట్టు చేత్తుర్రు వీళ్ళకి ఇంకా పేరెంట్స్ మీద ఎమోషన్ ఉంటదా ఇంకా వీళ్ళు రేపు రేపు ఇంకా వాళ్ళని పిల్ల మంచిగా చూసుకొని వీళ్ళు ఎదుగుతారు ఇగ మ్
ఏదైనా డిసీజ్ వచ్చి ఆడగిిల గిల కొట్టుకున్నానని వాళ్ళ ఫోన్ళ్ళ ళ్ళ బిరిపోతరు
గట్లుంటద్ వాళ్ళు
మ్ మన పేరెంట్స్ ని మనం చూస్తాం గాని మనల్ని వాళ్ళు చు
మనల్ని మాత్రం గ్యారెంటే లేదు మ్ అట్లయిత్
ఫ్రెష్ ఉన్నయ్ మ్
స
అట్లా ఎప్పుడోస్తవ్ మరి ఇంటికి
ఆ
ఎప్పుడు మరి ఉంటే
రేపు పొద్దున్నే వస్తా అనుకుంటున్నాయి మార్నింగ్ మార్నింగ్ ఎళ్ళాలి
ఉమ్మ్ నయమే మరి ఇంత ఫ్రెష్గా ఉంది ఏమె మల్ల ఫోన్ చేసిండా అన్నయ్య
ఆ చేసిండు నిన్న నైట్ ఆ నేనే చేసినా నిన్న నైట్ చేస్తే మాట్లాడిండు వేరే కంపెనీ షిఫ్ట్ అయితా అని అనుకుంటుండు ఇప్పుడు అన్నది క్వాలిటీ అనలిస్ట్ రోలు
ఉమ్మ్
ఇగ వేరే కంపెనీకి చేంజ్ అయితా ఈ కంపెనీలో చేబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ నీ కంపెనీలో చేయబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయి తుంది అయితే ఏమైందం టే రీసెంట్గా అన్న స్వామిమాల వేసుకున్నాడు చూడు అప్పుడు మేలు ఏసుకొని ఉండే అప్పుడు అన్న పోయే అన్న స్వామాల పోయే ముందు లీవ్ పెట్టుకున్నాడు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆఫీస్కి లీవ్ పెట్టుకొని ఏం చేసిండంటే పొయ్యే ముందు ఒక ప్రాజెక్ట్ మా అన్ననే ఓన్గా సంథింగ్ ఒకటి ఇట్లా అన్ని కంట్రీస్ నుండి సంథింగ్ ఏదో డేటా ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్ చేసుకున్నాడు మంచిగా అంటే థాట్ ఎట్లా అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అన్నట్టు అయితే అది అంత చేసి డాక్యుమెంట్ అంతా చేసి పెన్ డ్రైవ్లో పెట్టి ఇలా టీమ్ లీడర్కి ఇచ్చి పోయిండు
ఉమ్మ్
అంటే వాళ్ళు అది ఇప్పుడే ఇంకా ప్రాజెక్ట్ ఇప్పుడే ఎక్స్ప్ ఇప్పుడు క్లైంట్ వోస్తే క్లైంట్‌కి ప్రాజెక్ట్ గురించి చెప్పాలి
అవునవును
కాబట్టి మా అన్న ఆ ఏమనుకున్నాడు పోయి వచ్చిన తర్వాత వరకు అయితాదిలే అన్ అన్ అంత వరకు టీఎల్ దగ్గర పెడదాం అని చెప్పి టియల్ కి ఇచ్చి పోయిండు ఏం చేసిర్రు టీఎల్ కి అంత చెప్పిండు ఇది ఇది నేను ఇట్లా థింక్ చేసిన ఈ ప్రాజెక్ట్ క్లైంట్ కి ననే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే ఇది నాథాట్ కాబట్టి అని మంచిగా చెప్పిపోయిండు కానీ ఏం చేసిండ్రు అన్న లీవ్ పెట్టి పోయిన తర్వాత పెన్ డ్రైవ్ క్లయింట్ పిలిపిచుకొని అది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నారు
కే
ఆ ఆ చెప్పిరు ఎవరు ఇది ఆ క్లయింట్ అన్నాడట ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా బెని ఫిట్స్ ఉన్నాయి ఈ ఒక ఒకరికే కాకుండా ఇది మల్టిపుల్ మెంబర్స్కి యూజ్ అయి తాది ఆ ఎవరిది ఈ థాట్ అదిఇది అని చెప్తే ఒక అబ్బాయి ఉండే కానీ అతను లేడు ఇప్పుడు లీవ్లో సమ్ లీవ్లో ఉన్నాడు అంటే మీరు ఆయన తోటే చెప్పేయాల్సింది కదా కొన్ని రోజులు ఆగిన ఏమైతుండే ఒక వన్ వీక్ టూ వీక్సే కదా అని అన్నాడట ఈ అమె ఆ లేడు కాబట్టి వేరే అమ్మాయితో చెప్పపిచ్చిరు సో ఆ అమ్మాయికి చాంపియన్షిప్ అనే ఒకటి ప్రైజ్ వచ్చింది
అబ్బా
మంచిగా
ఉమ్మ్
మా అన్న వచ్చిన తర్వాత బాగా కొన్ని రోజులు బాగా ఫీల్ అయి
మరి కాదర గంత కష్టపడి మీ అన్న క్రెడిట్స్ ఎవరి
ఉమ్ య బాగా ఫీల్ అయినప్ప నుంచి ఇగ కంపెనీలో ఉండాలంటే నాకు ఉండాలని లేదు నేను తొందరగా వెళ్ళిపోవాలి. కాపోతే ఫేస్లిప్ మీదుగా క్వాలిటీ అనాలలిస్ట్ అండ్ రోల్ వస్సలేదు నేమ్ వస్సలేదు పేస్లిప్ మీద
మీద అయితే అందుకోసం అని వెయిట్ చేస్సుండు అది రాంగానే చెక్ తెద్దామని వస్సు
అదే
హ్మ్
ఉమ్
ఇంగ వాళ్ళ టీమ్ లీడరు వాళ్ళు వీళ్ళు మెసేజ్ మెయిల్ ఎట్ల పెట్టిర్రంటే నువ్వు ప్చ్ బాగ చేసావు సాయితేజ అనుకుంటా చెప్పి ఉమ్ అప్రిషియేట్ చేస్తున్నాం అని చెప్పిట్లా అప్రిజేషన్ పెట్టిర్రు అంతేగాని ఇంగా ఆ సారీ కనీసం ను నువ్వు చేసింది ఇలా మేము చెప్పడం అ దితప్పయింది అట చెప్పకుండా ఉండాల్సింది అని ఏం లేదు జస్ట్ ఏదో నీ ఐడియాకి థ్యాంక్ యూ అన్నట్టు
ఆ
అట్లేప్తే
ఆ ఎంత బాధ కావాలే
గైంది వాళ్ళ ముచ్చట
ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపాయ్
అదే కదా ఎఫర్ట్స్ అన్నీ వేస్టే ఒక్క మాట చెప్తే హైదరాబాద్ వచ్చి పొద్దున వ చ్చీ మీకు చెప్పేసి పోయి వెళ్ళిపోయేటోడు ఏముంది దాంట్లో
హా
టుపోరాదే హైదరాబాద్ ఏమన్నా మహాదండి దూరమా మనకు
హవున్
అది ముచ్చట ఇగ బాగ శివుడి దగ్గరికి వచ్చుండే నా దగ్గరకి వచ్చి ఏ కర్రీచ్చి పోదామని వచ్చుండే వస్సే ఆ నేను ఇంగ చెప్పిండు ఇట్ ఇట్లా అయిందిరా అది అంటే నువ్వేం బాధవడుకు ఏం గాద్ తీ ఏం చేస్సావ్ అయింది ఏదో అయిపోయింది ప్చ్ ఇంకా వేరే మంచి ఆపర్చునిటీస్ వస్సాయిలే నీకు ఫ్యూచర్ లో కంపెనీ చేంజ్ అవు సప్పుడేకా అని చెప్పు ఆ చే చేంజ్ అయిదామనే చుస్సున్నా అన్నది
గంతేగా
హ్మ్ ఆ గంతే ఏంది ఆళ్ళకు బొక్క బొక్కలో కంపెనీ అంత చేషిరు ఉమ్
చేయ్ మళ్ళా
ఆ